హలో హలో
హలో
ఆహా సాలుగాని
ఏంలే ఖాళీ నువ్ ఏం చేస్తున్నావ్
ఆ ఇప్పు ప పండుకొని లేష్నా
అవునా
ఆ అవును తిన్నావఅన్నం
లేదింకా
ఏం జెథనావ్ మరి
తినాలి ఇగ
టైం ఎంత అయితంధి
టెన్
మరి టెన్ అయితంది తినకుండా ఏం చేతనవ్ నిన్న ఏవేవి విన్నా నిన్న ఏవేవి విన్నాను నువ్
ఏమి ఇనెల నేను
కథల్ వాడక్ ఆ
నేను పెట్టుకోవాలి ఎంబటే ఇచ్చేసినా ఎక్కువసేపు ఏం ఉంచుకోల నేను
అంటె నెన్ అప్పుడు ఏమేం ఏమేం మాట్లాడినాంటనా
ఏమో అంత ఐడియా లేదు నాకు
ఆహాహా అట్లా కూడా ఉంటదా
అంటే విన్నయాన్ని గుర్తుపెట్టుకుంటావా పెట్టుకొన్నేనట్ల
ట్రై చేద్దాం కాదు చేయాలి చేయాల్సింది నువే నువ్వే
నేనే చేస్తస్లే
ఆ మొత్తం మొత్తం విన్నాం అనుకున్నాం మొత్తం అక్కతోనీ మాట్లాడింది
లేదు లేదు
ఆ
ఎందుకు మీరు మాట్లాడుకుంటున్నారు కదా అనేసి మళ్ళ ఏమంటె ఇచ్చేసినా
ఆహా మేము మాట్లాడుకుంటాకు ఎ మట్లు ఇచ్చ చేతన్నావా
ఉమ్
ఉ హు ఫోటో దింప్పన్న అ హ్హా ఉమ్ ఈ ఎప్పుడు రాల చెప్పియా
సైన్ పెట్టించినవ
పెట్టియ్యలే
మరి
హమ్
నువ్వెప్పుడొద్దాం అనుకుంటున్నావు
నిఎప్పుడత్తే అప్పుడద్దా
రామరి ఇయ్యాల
ఓ రామరియ్యాల ఎన్ని రోజులకొచ్చింది మాట
అ
ఎన్ని రోజులకి వచ్చింది ఈ మాట
ఏమొ గుర్తులేదు
ఉమ్ గుర్తుపెట్టుకోవాలని చెప్పిన గుర్తుపెట్టుకోవాలె
సరే
సరేనా
ఉమ్
సరే
ఒస్తవ ఈరోజు మరి
ఇరోజా
మ్
కష్టమే
కష్టమేనా
ఇగ కాస్ ఇగ అట్ రానుకావచ్చిగ మేబి
ఎందుకో
ఏమున్నదాడ
ఏం లేదులే
నువ్వోక్క నువ్వు అంటే నువ్వు ఉన్నావ్ గంతే ఇంకెవరున్నరు నాకంటు
మీ బామ్మర్థులున్నరు
ఉ
మీ మామలున్నరు
మామలు ఆ ఒ దిన్నే
ఉమ్ కిడ్స్ ఇంక గావాలి సర్పొరా వీళ్ళు కిడ్స్ కిడ్స్
వాళ్ళందరితో సమానం నువ్వు వాళ్ళందరూ ఒక్కటయితె నువ్వొక్కటి
ఉమ్ రా మరి ఇంతమంది ఉన్నరు నీకోసం
ఓ నువ్ అంత మంది అవసరం లేదు నాకోసం
ఉమ్
ఒక్కలు చాలు
నేను కూడా ఉన్నా మరి రా అంటున్నా అందుకె
అబ్బో నువ్వుకూడున్నావా
నేను
ఎటు పోతావ్ నువ్వెటుపోతవ్ ఇంటికాన్నే ఉంటవ్ గట్టిగ తింటవ్ ఇంటికాన్నే ఉంటవ్
ఏం పని ఉంది మరి ఇంకా
ఏం పనున్న చేయవ్ గా ఫస్ట్
ఉమ్
ఉమ్ గది ఈ పండగ ఉన్నది ఇ గా డబ్బు సెట్చెతావ్ అంటే అసలు దేకనుకూడా దెక్తలేవు వ్గా
నేనా
ఆ బట్టలుకొనుక్కోవాలి బట్టలుకొనుక్కోవాలి మా ఫ్రెండ్స్ ఒత్తారు
ఉ
ఇట్లా అలాకేం సమాధానం చెప్పాలి నేను ఆ
అక్క దగ్గర ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఆమె ఎప్పుడు ఇత్తది అని చూస్తున్నా నేను
ఆమె ఎప్పుడు ఇత్త ఆమె ఎందుకు ఇత్తది ఇయ్యదు
ఏ ఇస్తది
ఇగా నాకు బూతులొత్తయి ఇగ ఎందుకు ఇత్తదామె
ఏమో నాకుతేల్వది ఇగ ఇస్తది కావచ్చు అనుకుంటానా నేను
ఇస్తే నాకు ఇత్తవ ఫైవ్ థౌసేండ్
చుద్దాం
హ హ చూద్దాం చూద్దాం అనకు చేద్దాం అను
సరే సరే సరే చేద్దం
ఆ ఇద్దం చేద్దం అంటే అది అదేటోపోతది
ఆ ఇద్దం ఇద్దం
ఉమ్ ఎప్పుడు
ఎప్పుడు నాకడున్నప్పుడు
ఇప్పుడు
థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్
ఫోర్త్వీన్ ఫిఫ్టీన్ సిక్సటీన్
స్టార్టింగ్ కూడా అంటా కదా
ఆ ఎమ్మోగాని
ఉ మ్
ఉ మరి ఖర్చులు ఉంటయ్ కదా
ఉంటయ్ కదా
ఒక ఐదు వేలు సాయం చెతే మంచిగా ఉంటది గా
నేను జాబ్ చేసినప్పుడు ఇస్తే బాగుంటది కదా
నువ్ జాబ్ చెత్తన్నావ్ కదా ఇంకా నేను ఎందుకు అడుగుతా
మరి ఇప్పుడు నాదగ్గర ఎక్కడియి
ఉన్నయ్ అన్నావ్ గా నువ్
నా దగ్గర లెవ్వు
మ్ అక్కనడుగు ఇట్లా బన్నీకి అవసరం ఉన్నయ్ అని అడుగు
అక్కనడిగితే బావ కి సాలరీ పడ్డప్పుడు ఇస్తడు
ఆ అయిబాడవు ఆ ఎంజాయ్ అది వాడదు అది వాడదు మనం నువు యా ఎనగకెళిగిచ్చినవ్.
నేను నా చేతితోని నేను ఇయ్యాలే.
తీసుకొని పోయిందా.
నేనా. హాస్టల్ ఉన్నప్పుడు నా పరుసులో ఉండే మనీ. ఎడికివోతే ఆడికి లాక్కొని పోతారా ఇంగా పలుసలో ఉంటే తీసుకుంది కొట్టించింది
ఆ మరి నీకు గన్ని డబ్బులు ఎక్కడి
అవీ స్కూలో ఇచ్చిర్రు నాకు
ఓహో టాపరా గంతే కదా.
ఉమ్ సెకండే.
స్కూల్ ఇచ్చిర్ అయితే నువ్వు దాస్ పెట్కున్నవ్ కదా.
ఏదో ఒక మెమొరీ లాగా ఏదో ఒకటి చేపిన్చుకుందం అనుకున్నా.
అరే ఇక జెపిచ్.
ఇసుక వోయింది. అక్కడ పెట్టేసింది.
ఆహ్ ఆహ్. అంటే.
ఆయన అంటాడంటా వుకే సింధు కి ఫైవ్ థౌసండ్ ఇయ్వలి సింధు కి ఫైవ్ థౌసండ్ ఇయ్యాలి అని.
ఆయన అంటాడు అట్లా అట్లా అట్లా అంటాడు అట్లా డాగ్ ఇస్తాడు.
మే బి.
ఉమ్ అట్లా అంటాడు. ఏం అనుకోవద్దు అని నాకు ఒకటేస్తాడు.
ఆహ్ అంతే.
ఇప్పుడేం మనకు గాని.
ఉమ్.
సర్లే ఉంటే చు చూడురాదు మనకి.
ఉమ్.
మీ డాడీని అడుగు.
ఆయన బ్యాంక్ అకౌంట్ లో రూపాయి ఉన్నది.
ఆహ్. ఆరు వేలైతే కట్టామాన్ ఇగ మూడు వేలు కట్టామన్.
మీ అమ్మమ్మ ఇస్తాది గాద నీకు.
అమ్మమ్మ ఇక్కడే ఉంది అమ్మమ్మ ఇంటికి పోతే. పెన్షన్ వస్తే ఇకమన్ చెప్తే ఇస్తది.
ఎంతిస్తది.
అంతా ఒక టూ త్రీ థౌసండ్.
టూ త్రీ తథౌసండ్ బెస్ట్.
ఆహ్. అసలు ఎప్పుడో ఇస్తా అని చెప్పింది ఈ డిసెంబర్ లనే.
ఆహ్ అన్నారా. ఆహ్.
ఫెస్టివల్ కోచ్. నప్పుడు అమ్మమ్మ దగ్గర మనీ లేవు. ఇప్పుడు ఇంటికి వెళ్తే పెన్షన్ మనీ వస్తాయి రైతు బంధు మనీ వస్తాయంట.
ఒక ఫైవ్ థౌసండ్ అడుగుతావ ఇగ.
ఫైవ్ థౌసండ్ పాపం మ అమ్మ ఎట్ల బతుకుతది నాకు ఫైవ్ థౌసండ్ ఇత్తే
ఒరేయ్ రైతు బంధు ద డబ్బుల్ బానే ఒత్తయ్
ఇంక రెండు వేల ఆరు ఓ సిక్స్ థౌసండ్ అన్ ఉంట
ఆ ఎన్ని ఎకరాలు ఉంది మరి
ఏవో రెండు అనుకుంటా.
ఆహ్ సిక్స్ సిక్స్ టువెలొస్తయ్ టువెలంటే ఆ పించిన్ డబ్బులు ఎంతొత్తయ్.
ఫోర్ ఒత్తయేమో.
ఫోర్ మీకు కూడా పడ్తయి కదా ఆ డబ్బులు ఈ డబ్బులనుకుంట. ఉండ
ఎ నాకు వడ్డయ్ నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వడ్తే తీసుకొచ్చిన మమ్మీ చేత్ల పెట్టినా ఆమె అటే పోయిందింగ మరి
మరి ఎందుకు వెట్టినవ్ మరి
వాళ్ళ దగ్గర మనీ లేవ్వు ఇప్పుడు వాళ్ళేం పనీ చేయట్లేరు కదా!
ఔ హో అట్ల తీసుకుంటావంటే అ టైముంటే
అవ్స్రం ఉండి ఇచ్చిన
అబ్బో వ్స్రం ఉండి ఇచ్చినవా ఇచ్చి నయ్ ఉస్స్